హలో ఏం చేస్తున్నారు రా
ఏం లేదక్క టీ వీ చూస్తున్న టీ వీ చూస్తున్నాక్క
తిన్నారా రా
తిన్లె అక్క బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసినాం దోశ మీరు తిన్నరా
లేదు రా తిన్లే ఇప్పుడుదాకా మల్లోత్తే నీళ్లు పట్టినము మా అమ్మ ఒక చిన్న కోడి పిల్లని తీసుకొచ్చింది
ఎన్ని సాకుతారు ఇగ
అది నిన్న మా ఇంటి పక్కన పెద్దమ్మ ఇచ్చింది ఆమెకట ఎవరో నాటుకోడు గుడ్లి ఇచ్చింరట
అయితే రొండు నాటుకోడి గు తో వండుకొని తినమని ఇత్తే ఆమె ఏం చేసింది ఫ్రిడ్జ్ ల పెట్టకుండా ఒక డబ్బల గిన్నెల వేసి దాని మీద మూత పెట్టిందంట మూత పెట్టేసరికి ఒక కో ఒక గుడ్డు పగిలి కోడిపిల్ల బయటకి వచ్చింది
ఓ
కోడి పిల్ల బయటికి వచ్చింది ఆమె పనికి పోయి ఇంటికి వచ్చేసరికి ఏదో కిసకిస అంటదని చూత్తే ఏముంది కోడి పిల్ల
ఆ
ఆ పెద్దమ్మ ఇగ నిన్న ఊరికి పోతంటె మాకు ఇచ్చి పోయింది
ఆహా
తీసుకొచ్చి చిన్న గుడ్డేసి దాన్ని ఒక డబ్బల పా పండబెట్టినం రాత్రి పండుకొని ఇప్పుడు తీసి బయట ఎత్తే మంచిగా ఉంటాంది మనుషులు ఉంటేనేమో అరవట్లేదు మనుషులు లేకపోతే అర్థాంధి
మ్మ్
మాతోటే ఉంచుకున్నాం
హ్మ్ హు
మాయింటి పక్కన అబ్బాయి వచ్చి నాక్ ఆ పోయిర్రా మా ఇంటి పక్కన అబ్బాయి వచ్చి దాన్ని పిసికుడు పిల్లని చే త్తండు పాపం దానికి ఇంకా నడవడమే వత్తలేదు
మ్మ్
నైటు కొంచం ముగ్గు ఏసిన ఇంటి ముందు వేసేసరికి చినుకులు వచ్చినాయి
మ్మ్
ఇగ చినుకులు వచ్చినాయి సగం ఏసి పక్కకు పెట్టినము
అవున
ఆ ఇ ఇప్పుడు ఉన్నదేద్దాం అని చెప్పి ఎత్తన్న పొద్దున దాక అయితే ఆరుతది కదరా.
అవును ఎండకు
ఆరిపోతది నిన్న, మొన్న ఏమనుకున్నాం అంటే డస్ట్ పడతుది మొత్తం దుమ్ము పడుతది ఎత్ అని సాయంత్రం వేసుకొస్తా నిన్న సాయంత్రం సగం వే సి ఇప్పుడు వచ్చినయ్
ఏమైంది పోయిరా అక్క వాళ్ళు
ఎవర్రా
ఐదో రోజు జేసీర్రా
ఆ చేసిర్ర అయినే చేసిరూ ఇరమకా చేసి
ఊహు
మంచినే పిట్ట ముట్టిందట మా నాన్న పోయొచ్చు
అవునంటగా ఇగ ఎవరు ఆల్ల బిడ్డే కదా పెట్టె
ఆ
హు
మా నాన్న పోయొచ్చిండు చెప్ పిరియ పో పోతే బాగుండు అని పోయితుర్రు
అవును
ఆ నిన్న మామ గాజులు తెచ్చి గాజులు వేసి మధ్యాహ్నంంగా పిజ్జా తీసుకొచ్చి అందరుూ థాంసంప్ స్ఫ్రైట్ తెత్తారు అది పిజ్జా అంటే దానికి ఇష్టం అని మ నాన్నని దెమ్మంటె పీజ్జ దెచ్చిండు జస్ట్ నైట్ తీసుకోపోయి ఇచ్చొచ్చినాం
ఎవరికి హ అమ్మా యిక
ఆ అగే వాళ్ళకి ఇద్దరే కదా ఉందా ని అరవై రూపాయలు తీసుకురమ్మంటే తీసుకొచ్చిడి తీసుకొస్తతే ఇచ్చొచ్చి
ఏంటిది ఫిజ్జనా ఆ
ఇ వాళ్ళకి ఎవరు ఉన్నారు ఇ అందరు దాని ముఖం చూసి చెప్తారు అలా ఆమె మోహమ్ చూసి పలని
కవును
ఇ మా ఇంటి పక్కన పెద్దమ్మ కూడా థమ్సప్ తీసుకొచ్చింది వచ్చేయండి మొన్న వచ్చింది డ్యూ హెచ్ ఆ ఒక థమ్సాప్ ఇచ్చొచ్చింది మేము నిన్న పిజ్జా ఇచ్చొచ్చినాము అందరి ఇక మా అమ్మ రోజుకోసారి పోయిస్తనె ఉన్నాయి అందులే ఏదో పర్వపోయి దాన్ని మందరిచ్చ చెత్తారని చెప్తున్నాడి
అవును
ఇక వాళ్ళకి మాత్రం ఎవరున్నారు
వాళ్ళు పట్టించుకుంటార అక్క వాళ్ళ అమ్మోళ్ళు
ఇవ్వల్ రాలేదరా వాళ్ళమ్మెలు
అంటే వాళ్ళ ఇంటి ముందులోళ్ళు
అ అయో వాళ్ళే చూసుకుంటారులే
అలా మా వాల్ దినుకా
ఇలా వాళ్లమ్మాళ్ల అమ్మ ఉంది ఇన్ని ఉందా ముస్లిమ్మా అమమ్మ్మే దానికి అన్నం ఇస్తారు అట్లా పెట్టి చుడు అన్నం పెట్టుడు చేస్తా నిన్న పోయినా ఉమ్ అన్నమ్
ఏర్తాంద
ఆ దినగ రెత్త అంటే ఏర్సిందట బాగా మా చెల్లి చెప్పింది నిన మధ్యాహ్నం నర్సరీలో పని పోేయిచ్చినాక పోయి గాజ్లే చస్తాని పోయింద అమ్మా
ఎవరు
ఆ మా అమ్మ పోయింది అక్కడికి చూదామని
ఆ
పిల్లలు ఎత్తాంటే ఏర్తుంటే ఏమంటారూ ఏరవకు అక్క అని చెప్పాలి కదా
ఎవరు
ఎవ్వలేనా సరే నువ్వైనా సరే ఏ
అవును
అయితే వాలపెదత్త మాన్ ఉ నువ్ ఏం బాధపడకక్క మనకు రాజాన్న ఉన్నాడు అనుకుంట
రాజన్న
ఆ దేవుడు
ఓహో వా్
ఆ ఏ
ఇగ అంటే నాగ్ తెల్సిి ఇగ గదే అయితదేమో
చేసుకోదు ఆమెకి అట్లా నచ్చదు గవన్నీ నచ్చవు ఆమెకి పూజలు చేస్కుందే గాని అయన్నీ నచ్చవు ఆమెకి అసలు అవన్నీ వేసుకుంటే అసలు ఆమె మంచిగానే ఉండదు ఫస్ట్
అయినా సెట్ కాదు ఆ
కాదురా కాద ఈ ఏజ్ అయిపోయినళ్ళక్ సెట్ అవుతుందిక అయినా ఏం గాదు ఎప్పుడైనా కాపులు వేసుకుంటది బొట్ పిల్ల పెట్టుకొని పోతుంది ఏంటంట
కానీ వాళ్ళ నాన్న ఉన్నప్పుడే చేసుకుంటయిపో
ఏంటి మ్యారేజ్ ఆ అప్పుడు అంటే ఏమన్నారు ఓ వారి కళ్ళు కనపడ మా చెల్లి ఎప్పుడికైనా వాళ్ళే చేసుకుంటార్ లే ఆడపిల తప్పే ఉన్నారనే రెన్నేళ్లు అయిన ఇన్ ను కూడాకూడా
అప్పుడే ఉంటాయన పాపం లాస్ట్ కోరిక అయన కాళ్ళు గడిగి చచ్చిపోయిన అయిపో పాపం
అవును నిన్ను ఏమన్నా కడగనిచ్చిందా ఆ ఏమన్నా గడగనిచ్చిందా చెడ కొట్ నవేనా నీవే గడగాలి
ఉమ్
పంతాలకు పోయిర్రు సచ్పోయ ఏమ్ ఉంది
ఊమ్
మొన్న మా నాన్న పై పెద్ద కేసు కొన్నాను మడి పోయినప్పుడు అందగా అన్నాడంట మీ బిడ్డకు ఎవరు లేరు అనుకోకు అందరమ్ ఉన్నాంరా నీవేస్ చూసి మంచిగనే పెళ్లి చేత్తం అందరం అని కిందట మొక్కగనే పిట్టముట్టిందట
ఎవరు పెట్టంగనే
మ నానా పోయి మొక్కిండట ఇగ మొక్కినంక ఇగ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగ మొక్కిళ్ళంట లాస్ట్ కు మ నాన అన్నడంటిగా మేం అందరం కలిసి నీ బిడ్డ పెళ్లి చెత్తం రా నువ్వేం టెన్షన్ పడకు బాధపడకు పిట్ట ముట్టాలనంటే ఎమ్మటే పది నిమిషాలకే ముట్టిందంట ఇగాయనికి ఎవరు ఉంటర్ర బిడ్డ మీదనే ఉంటది గదా మంచిగనే పిట్ట ముట్టిందట ఇగ ఆదివారం ఆదివారం రోజు ఇంటిముందు
ఇగిక్కడ్నే చేస్తరట్టుంది కదా దినాలు గుడ
నేరో పది కిలలో చికన్ దెచ్చి ఇంటిముందు చెత్తం అని చెప్పిండట అన్న ని ఇష్టం వదినే నిక్ షేతనైనంత చేసుకోమని చెప్పింది మా అమ్మ
అయినా అన్ని ఇచ్చిర్రేమోగా అక్క డబ్బులు గినక అందరూ
చెత్తలేదేమో ఇంక ఇగ చాలా మంది పిలవాలంటే ఎక్కువ గావాలంటే ఎక్కువ మంది ఒత్తె ఎక్కువనే అయితయి గదరా అయి న ఎవరున్నరులే వాళ్ళక్ గని వాళ్ళుగా వాళ్ళ చిన్నమ్మని వాళ్ళ చెల్లెల్ని పిల్సుకుంటది మాన బజారోల్లని పిలుత్తది మాట మమ్మల్ని కులమొల్లని గిట్ల చిరంజీవోలని గిట్లా అటుపక్కనున్నోళ్ళని ఈడి వరకు పిలుచుకొని చేసుకుంటా అంటే ఇంటి ముందు జేసుకుంట అది
ఉమ్
ఏమో సరే నీకు చేతనైనంత చేసుకో అని చెప్పిన
ఇగంతేగా
ఇగా నిన్న బోతే ఆ సెల్లుల వీడియో జూసుకుంట సూ త్తా ఉందిగ అది జూసుకుంటనే ఉన్నది అట్టిగనే
ఆ
సచ్చిపోయిన వీడియోలు శవంది వీడియో తీసిన్రంటె నేను ఆరోజు మనం అటు పోయినం గద చిట్టి
ఆ ఆ
ఆరోజ మా అక్క వీడియో కాల్ జేసి అన్ని జూపిచ్చింది చూపిచ్చింది ఫోన్ లో వీడియో ఉంటె చూపిచ్చింది
ఉమ్ హ్
చూసుకుంటుంటాంటె ఇగ మా ఇంటి పక్కన పెద్దమ్మ అన్నది ఇగూకే అదే చూసుకుంటంటే మనుషులకిగ అదే ఉంటది ద్యాస డిలీట్ చేయ్యండి ఒక ఫోటో గట్టిచ్చు కొని చూసుకోండంటే
అల్లా పెద్ద మామయ్యోల్ల వైఫ్ వచ్చిందా మరి
వచ్చిందిగ ఈడ్నే ఉందిగా ఆమె ఎటుపోయింది
ఉమ్ హ్
హ
ఇగ మల్లి మే బీ ఆమా ఇప్పుడూ పా అంటే దినాల దాకా బయటికెళ్ళొద్దుగా కా
డి దినల్ దాక్ కెల్లోద్దు దినాలు ఎల్లి నంక కూడా దేవున్ గుళ్ళకి పోయిర్రు దేవున్ గుళ్ళో నిద్ర చె
ఇంకేముంది బొట్టు బొట్టు పెడతారు గానీ కుంకుమ పెట్టరు అంతే కుంకుంపెట్టార్ పూలుపెట్టారు
తెలీదా తెలిస్తే కానీ పాపం మంచ్
అంతెగా
ఆయన ఉన్నప్పుడు
హ్మ్
అయిపోయినంక అనుకోని ఏం లాభం
బాగానే జరిగింది మా జనరేషలో ఇది కాండ తెలిపాలి ఇంకా బాగా చూ అయినా ఇంట్లోమీద్దరు మీరు చూ
పోయి ఇ నుంచి పోయి హైదరాబాద్ పోయేసరికి ఆయనకి పెట్టటోళ్లులేర్
ఆ హా
సచ్చిపెయిన్
సారే అక్క మరి
ఆ సరే ర
ఊ